హలో గుడ్ ఆఫ్టర్నూన్
హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ఎలా ఉన్నారు
మంచిగా ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు
మేం బానే ఉన్నామండి
అవునా ఉన్నారండి
ఇంకా తినలేదండి తినాలి ఆ స్కూల్లోనే ఉన్నాము వర్క్ చేసుకుంటున్నామండి లంచ్ బ్రేక్ అయ్యంది తినాలండి ఇప్పుడు ఇంకా
ఆహా
ఇంకా మీకు చెప్పండి పిల్లలు ఏం చేస్ అవునండి లంచ్ బ్రేకే ఇప్పుడు పడుకుందా అండి ఆ మీ పాప బర్త్డే ఎప్పుడండి
బర్ టెన్ కి అండి
నవంబర్ టెన్ ఆ ఒకే ఇంకా వన్ ఇయర్ అయిపోయిందా అండి బర్త్డే అయి
అవునండి బర్త్డే
ఆహా ఒకే ఒకే మీ దాంట్లో బర్త్డే జరుపుకుంటారా అండి చాలా మంది జరుపుకోరు అని చెప్తారు కదండి
లే మా పాపకైతే ఎంత విలువయితే అంతా ఆ చేసుకుంటామండి
ఓకే ఓకే అంటే చిన్నపిల్లలకి అదొకటి ఇంట్రెస్ట్ ట్ బర్త్స్ బర్త్డేస్ అంటే తల్లవాళ్ళకి ఇష్టాము
మా పాప పొద్దుగాలా లేస్తేనే చెప్తది నా బడ్ రేపు నా బడ్డే రేపు అని చెప్తది
అవునా అండి ఆ మరి పాప బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నారా బాగా జరిగిందా
అవునండి బాగా జరిగింది అందర్ రిలేటివ్స్ నీ ఇన్వైట్ చేసిన మా ఫ్యామిలీ వల్ల ఇన్లాస్కి మా అమ్మ వల్ల
ఆ ఆహ్ ఓకే అండి ఇంకా ఇంకా చెప్పాలి మీకు ఇట్లా ఏమన్నా ఫెస్టివల్స్ ఉంటే ఒక్క నిమిషం అండి ఆ చెప్పండి ఇంకేమన్నా ఫెస్టివల్స్ ఆ ఫెస్టివల్స్ గురించి చెప్పండండి ఇప్పుడు ముస్లిమ్స్ ఫెస్టివల్స్ కాకుండా నా అది అదర్ కాస్ట్ ఫెస్టివల్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా అండి మీకు
అవునండి మా ఇంటి ముంగటా ఆమె ఒక్కటి తింటదండి ఆమె జరుపుకుంటదంటడి ఇప్పుడు దివాళీ దసరా అన్ని చేసుకుంటదండి సంక్రాంతి
అవునా అండి అంటే వాళ్ళు దీపావళి ఎలా జరుపుకుంటారండి మరి మీ వాయిస్ రవాట్
ఆ ఇ మాది పూజలు అవి ఇవి చేసుంటారు అవునండి
హలో హు మీ వాయిస్ కొంచెమే వినిపిస్తుందండి ఆ హలో ఆ ఇప్పుడు వినిపిస్తుంది కొంచెం
హ్మ్
ఆ
ఏమైతుందండి మా నా ఫోన్ కి
ఆ
ఓ నెట్వర్క్ ఇష్యూ ఏమో
అవునా అండి
అవును
హ్మ్ సరే ఇవాళ దీపావళి జరుపుకుంటరా ఎలా జరుపుకుంటరు అండి దీపావళి ఏమైనా ఐడియా ఉందా అండి మీకు
హలో
ఆ హలో
ఆ ఇరా దీపాలు ము ముట్టించుకుంటారు ఆ పట్ టాకీలు అన్నీ పేలుస్తారు అండి వాళ్ళు
ఆ
పొద్దుగాల లేస్తేనే ఒకొత్త కొత్త ముగ్గులు వేసుకుంటారు ఇగా
ఆహా
మ్మ్
అదే ఇంకా వాళ్ళు లక్ష్మీ పూజని చేస్తరు ఎందుకంటే వాళ్ళ ఈ లక్ష్మీ వస్సది అనేసి మొత్తం తిరునాళ్లు వేస్తరు అది ఇది వేస్తరు సవాలెక్క లక్కీ పూజ చేయడం చేసింతరువాత మళ్లీ ప్పయలు అవి పెట్టి మళ్ళు పటాకాయలు అవి కాలుస్తారు ఇంకా
అవునండి ఆ ఆ పూజ చేసినా ఆ రాత్రి అం రాత్రి మొత్తం జాగారం ఉంటాది అక్కడ
అవునా అండి మ్మ్ ఆ
ఇగా ఉంటది మా తోని కలిసి
అవును అండి
మీకు ఏదైనా వాయిస్ వస్తుందా అండి దీంట్లో
నాకు ఇగ ఫోన్ వస్తుందండి మధ్యలో ఆ మేడం ఫోన్ చేస్సున్నారు చెప్పండి ఇంగా కాల్ కంటిన్యూ చేద్దామండి
అవునండి
ఉమ్
ఇంగా చెప్పాలండి మీరే మీకు ఎందరండి పాపలు కొడుకులు
మాకు ఒక పాప బాబు అండి ఆ లేదు బా పెద్ద పిల్లలే అండి పాప ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి ఇప్పుడు బాబు టెన్త్ అండి
అరే పెద్దగానే ఉన్నారు మరి మరేం పాపని ఏం చేద్దామని
పాప ఇప్పుడైతే ఎంపీసీ తీసుకుంది బాబు ఇప్పుడు టెన్త్ అండి
అవునా అండి ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది
ఇంకా ఫ్యూచర్ హా చేసుకోవాలి కదండి ఇగ పిల్లలు పెరుగుతున్నారంటే ఏదో ప్లానింగ్ చేసుకోవడమే సేవింగ్ చేసుకోవాల్సిందే కదండి ఇగ
అండి మరి పాప పేరు మీద ఏదైనా
సేవింగ్ అంటే లేదండి ఇప్పుడు ప్రెజెంట్స్ చెయ్యాలి ఇంకా వాళ్ళ స్టడీల కోసమే అటు ఇటు అవుతున్నాయండి డబ్బులు ఖర్చు ఇకా సేవింగ్ చేయాలి కొంచమన్నా సేవింగ్ చేస్తేనే బాగుంటాదాండి ఇంకా
అవునా అండి అది ఏదో కొత్త అది యాప్ వచ్చిందట కదా నరేంద్ర మోదీది
అవునా అండి ఆ ఐడియా లేదండి ఏ ఆప్ండది
అ అంటే అదే బేటీ పడావు బేటీ బతావు అని
అవునా అందులో
ఏదో పేరు ఉందండి గుట్తుకస్తలేదు దాంట్ అ ఫస్ట్ స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి ఉందట
ఆ
జీరో పుట్టినప్పటి నుంచి పదిహేన్ సంవత్సరం వరకు కట్టాలట
అవునా
కట్టితే ఎంత ఉందో అమౌంట్ అది చూసి డబల్ ట్రిబల్ వడ్డీ వేసి ఇస్తారట మా
అవునా మార్నింగ్ పుట్టినప్ప నుంచా
అవునట పదిహేను సమ్మ పది సంవత్సరం లోపట అట పుట్టినప్పటి నుంచి
ఆ పది సంవత్సరాల అప్పటి నుంచి ఎన్ని నెలకి ఎంత కట్టుకోవాలండి.
టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉందట మీకు ఎంత విలువ అయితే అంత కట్టుకోవాలట
అవునా
అవునట మా అక్క వాళ్ళు కడుతున్నారు అయితే నిన్ననే తెలిసింది
అవున ఎంత కడుతున్నారు మీ అక్క వాళ్ళు
వాళ్ళు ఐదు వందలు గడుతున్నారట నెలకి
అవునండి నెల కాదు గానీ ఎన్ని ఇయర్స్కిి వస్తది మొత్తము
మొత్తం పదిహేను సంవత్సరం వరకు కట్టాలట ట్వంటీ వన్ ఇయర్స్ కి ట్రిబల్ అయి వస్తదట ఇప్పుడు పదివేలు అయినయ్ చూడు అయితే పది వేలుకి ముప్పై వేలు ఇస్తారట
ఆ బెటరే కదా మర్
అవును అదే ఆలోచిస్తున్నానండి అది అది ఏదో ఉంది నాకు గుర్తుకస్తలేదు ఏదో పేరు ఉంది
అరే కదా మా అంటే మా పిల్లలలకు అప్పుడు ఆ స్కీమ్ లేదు కాబట్టి మేము ఏం చెయలేదండి
అవునండి ఈ స్కీమ్ మంచిగా ఉందిగా మరి ఉంటదా ఎక్కువ రోజులు ఉంటదా ఏదో అని అట్లా
కొంచెం తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత గానే చేయండి
అదే మరి మా అక్క అయితే వేస్తుందట ఇప్ ఆ పుట్టినప్పుటి నుంచి వేస్తుందట ఇప్పుడు నాలుగు సంవత్సరం ఆమ్ పాప అవునండి ఆమె సేవింగ్ చేసుకునుకుంటాంది మంచిగా
అట్లానే చేయండి మీరు కూడా ట్రై చేయండి మరి ఇక మనకు అవసరం కదండి అది గవర్నమెట్ వాళ్ళ అంటే అది ఉంటది అనుకోండి గ్యారెంటీ
ఆ గవర్నమెంటే నరేంద్ర మోదీదే అంటున్నారు మరి
అదే మనం ఏదన్నా ప్రూఫ్స్ పెట్టుకుంటే అయిపో పోతర్ నెక్స్ట్ తర్వాత ఏం ప్రాబ్లమ్ అవ్వకుండా ఫస్ట్ ఎ ష్యూరిటీ తీసుకుంటే
అవును ఒకసారి వెళ్ళి కలిసి చూడాలి గదా ఆ ఆఫీసు మరి ఎట్లా ఏమోని
మీ అక్క ఉందంటే తెలుసుకోమన్ జెప్పండి
ఆమె తెలుసుకున్నదట్ టామేమ్ కాదు ఎయ్యి నువ్వింకా నేనస్తపా అంటాంది ఆమింకా
ఆ మరట్లనే చేయండి గ
అట్లనే జూస్తున్నా ఇగా ఇప్పుడు ఇయాల బిజీ ఉందట్ ఆమె
ఊ హు
లేకపోతే ఈ రోజే పోతుండే
ఇంగ హ ఓకే ఓకే
ఉమ్ ఈరోజు తెలంగాణ నేషనల్ డే అనీ లాగులేపి చేసిండ్రు గదా
చేసామండి మేము గూడ ఇప్పుడు స్కూల్లో అప్రజెంట్ అయిపోయింది వర్క్ అ చేసేసాము
అవునాండి మేము ఇంకా మార్నింగే జేసుకున్నామండి
ఉహ్ ఎక్కడ చేసారండి మీరు అ ఓకే ఓకే వెళ్తున్నారా మీరు ఏ హాస్పిటల్ వెళ్తున్నారండి
ఎల్లా గూడాండి అది ఉంది కదా యూపీహెచ్ అని
ఆ
ఉ పిఎస్సికిి వెళ్తున్నామండి
ఆహ లాగోసె చేసి ఆ
ఊహ్ అవునండి చేసి వచ్చినం ఇంకా తగా ముందే ఒచ్చినం లెవెన్ థర్టీ వర
ఓకే ఓకే ఊమ్ ఇంకా
ఇంకా జెప్పాలండి మీరే ఏం విశేషాలు ఏమి
ఇంకా విశేష్ చాల్ ఏమున్నాయండిగా సమ్మర్ ఒచ్చింది కొన్న సమ్మర్ లో మేము టూర్ కెళ్ళామ్ మ్యారేజ్ అరటెండ్ చేసాము యాన్లే ఇంత పిల్లలన్ ఏడ తీసుకెళ్ళలేదు ఎండల్ బావున్నాయ్ కదాండ్ ఇప్పుడు ఈ ఎండలకి చాలా మంది హెల్తులు బాడ
బాడవుతున్నాయి చాలా మంది తనిపోతున్నారు గూడా
తిన్నారు ఏజ్ డయిన వాళ్ళందరూ సో ఇగా ఉమ్మ్ ఎటు వెళ్ళలే ఇంకా ఇంట్లోనే ఉన్నాం
ఆహా అతె ఏ లేదండి మా పాపచ్ చిన్నగుంది ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అండి అండుకోతం ఇగ మేమ్ బయటకెల్నా ఎళ్ళలె మా హస్బెండి యా ఎండ బాగుంది అటెళ్ళద్దు ఇటెళ్ళొద్దు అన్ చెప్తూ ఉంటాడు
ఆ హం అదే అండి
ఉ
ఇంకాందె
ఇంకా జెప్పాలండి మీరు
ఇంక చెప్పాలండి
మీవేం ఇస్తమండి కర్రీలో
కర్రీసా అండి నాకు ఎక్కువగా వెజిటేబుల్స్ అన్నీ తింటానండి
అవునా అండి మీకు కాకరకాయ అంటే ఇష్టమా అండి
కాకరకాయ అంటే అది కొంచెం ఫ్రై చేస్తే తినాలనిపిస్తదండి ఇక చారు పడితే కొంచెం చేదు చేదుగుంటే తినబదువ్వదు కాకరకాయ
ఆహా
అ
నాకైతే కాకరకాయ బాగా ఇష్టం లేదు అది నేను తినను అది లేదండి
అందులో విటమిన్స్ ఉంటాయి గాని ఆ తినాలంటేనే చే చేదుకుంటారు కదండి ఇక తినబుద్దవ్వదు ఇక పప్పు చేస్ క్కుంటే కొంచెం ఫ్రై పాపడలో యాడ్ చేసుకొని తింటామండి
లేదండి ఎంత మంచిగా ఫ్రై చేసినా కూడా నేను తిననండి అది
ఉమ్ ఇంకా ఇంకా ఏమి ఇష్టం లేదండి మీకు
నాకు కాకరకాయ వెజిటేబుల్స్లో కాకరకాయ ఒకటి తినను తర్వా మిగతాయి అన్ని మొత్తం తింటాం
ఇష్టం అంటే ఏమన్నట్టు మీకు ఇంకా
టమాటా అంటే బాగా ఇష్టం అండి
ఆ టమాట అంటే ఇష్టమా
బెండి ఫ్రై
ఆ
ఇవంటే బాగా ఇష్టమండి నాకు
టమాటా చాలా రేట్స్ అయినాయి కదండి
అవునండి బాగా పిరమైన
కూరగాయల పిరము చేసుకొని తినాల్సింది ఇక తప్పదు ఫిరామ్ అయితే బాగానే వెజిటేబుల్స్ తినాలంటేనే తెచ్చుకొని బాగా ఉన్నాయి ఇంకా
అవును చిక్కుడుగాయ ఎంత బాగా అది సీజన్ లో మంచిగా దొరుకుతది కదా క్కుడు గా
సీజన్ అయితే మంచిగా చట్నీ అన్ని చేసుకోవచ్చు
బచ్చు
ఉమ్ ఇప్పుడు ఎండాకాలం అయిపోతే వర్షాకాలం వస్తే కొంచెం మళ్ళీ బాగుంటాయండి ఫ్రెష్గా
హ
మ్మ్ ఇంకా మీ వారేం చేస్తారండి
మావార పండుకొని ఉంటరండి
అవున అండి ఎందుకు హెల్త్ బాలేదా అండి
లేదండి ఎండలు బాగున్నాయి కదా ఎండలా కరిగి పోతారని లో ఇంట్లోనే పండుకుని ఉంటారండి
ఇంకా మీ ఎంద